సిస్టర్ వినిపిస్తుందా
పిస్తుంది ఆట చెప్పు
మ్ మ్ పని చేసుకోవాలా టైం అయిందా
ఏం లే స్నాక్స్ చేయాలి పిల్లలకి అంతే స్నాక్స్ చేస్తాను వంట నిదానం స్నాక్స్ ఇంగ అవే తింటారు కదా తింటే తినుల్లి లేకపోతే లే దు అది వాళ్ళని అడిగి చేయాలి ఇంగ వంటైతే స్నాక్స్ అ ఇంగ పక్కా కావాల పాస్తా లేకుంటే స్తున్నారు ముగ్గురు
ముగ్గురంటే ఇద్దరే కదా మీ పిల్లలు
ఇద్దరు పిల్లలు నా హస్బెండ్ ఒక్కడు ముగ్గుడు ఫస్ట్ తనే ఎల్లా పెడుతాడు మమ్మీని మ్యాగీ చేయమని చేప్ ప్పు పాస్తామన్ చెప్పు ఎగ్ మ్యాగి పని పిల్లలకి లేబెడి పంపిస్తాడు ఆ పిల్లలు ఇంగ వదలరు నన్ను చేసేదాక
అన్లేడి
స్ లేదుపో ఏమన్నా చేసుకపో నువ్వే పాస్త చేసుకపో నేను అన్నీ రెడీ చేస్తానంటే ఒప్పుకొను నిను చేసింది బరువు కదా అందుకనేసి పిల్లల మీద తోసేస్ పిల్లలడుగుతే చేేసిస్తది కద అని అల్లతో
అవున్లే అయ్యో పిల్లలు అడిగినారు తింటారేమో అనేసి మనం ఒక తాపత్రయంతో చేస్తాం
అదే మళ్ళ పిల్లల్ని మద్య లో పెట్టి పంపిస్తాడు ఆ
పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదా మీరు సమ్మర్ హాలిడేస్ లో
అది జస్ట్ పార్కులు జూలు ఇవేక్ తీసుకెళ్దాం అక్క అంతే ఇ మా బాబుకి ఎమోనియా ఉందా వానికి వానికి కొంచెం వాటర్ చేంజ్ అయి నేను ఎక్కడ ఊరికేళ్ళినా కూడా ఫైవ్ లీటర్స్ బాటిల్ తీసుకొని పోతాను ఇక్కడి నుంచి వానికోక్కటి సపరేట్ ఆ వానికి ఒక్కొక్క ఊర్లో సరిపోత్ తాయి ఒక్కఊరిలో సెట్ కావు ఆ సెట్ అయ్యేది లేనిది మనకు తెలియదు కదా సెట్ అవుతే సెట్ అవుతాయి లేదంటే వాన్ నికి ఒక్కసారి తాగిన పట్లే వాకి ఇంగ జలుబురాడము అది గల్లు మాది చుట్ కోవడం ఇలా అవుతది
ఆ
ఊరికేళ్ళినా కూడా మా అమ్మ వాళ్ళు ఊర్లో సెట్ అయితయి మళ్ళి ఈ ఊర్లో సెట్ అయితయి మ అత్తయ్య వాళ్ళ ఊర్లో సెటై కొన్ని ఊర్ల కిన బయట వెల్తేగినా అంతే వానికి మ్ వాళ్ళు మేము ఖర్చు పెట్టు కోలా వానకి బలేదంటే అవి ఇంజక్షన్ పెట్టినారనుకో వా మూడు వేలు నాలుగు వేలు టాలె వానికింగ ఇంజెక్షన్ చేతికేసినారనుకో ఆ ఆ టెస్ట్ లంట ఈ టెస్ట్ లంటా ఆ స్కానింగ్ లంటా సంపుతారు ఇంగ ఈడైతె
అవునవును ఇక్కడైనా అంతే హాస్పిట్ టలంటే అసలు విసుగోస్తుంది
ఇక్కడ అమగి ఆర్డిట్ ఇంతకు ముందు ఆడిట్ లో బాగా చేసేవాళ్ళు ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కడం వల్ల స్ చూపియడం లేదు అ పిల్లలకి అందుకు బయట చూపిస్తున్నామా బయట బిల్లిల్ లేవు వాచ్ పెడుతున్నారులె అని అవును
ఒకసారి రండి మా ఇంటికి ఇస్కాన్ టెంపుల్ అవన్నీ చూసెద్దురు.
వస్తా వస్తే వస్తా
మ్ రండి అన్నాను పిల్లల అంతా రండి
వస్ వస్తే వస్తానులే వస్తే కాల్ చేస్తా కనీసం బయట కలవడానికన్నా కాల్ చేస్తాను వస్తే
మ్ హ్హ్హ్
ఆ ద సెప్పాలక్క
ఇంకా నేనే కుకింగ్ చేయాలి, ఏం చేయాలో ఏమో
ఉహు పొద్దున్న ఐదు రాగి దోసి చట్నీ చేస్తున్నాను నీకు
మ్ ఇప్పుడు మధ్యాహ్నము టమాటా రైస్ తిన్నాను నేను
మ్ మధ్యానం ఇంటికి వస్తాడా అన్న?
రాడు నాడు చాలా దూరమా ఇంటికి కి ఆఫీస్ కి మ్ క్యారీ కట్టిచ్చేస్తా రాడు
ఉ ఉహు
ఇప్పు నైటికి ఏదన్నా జొన్నరొట్టే ఏదన్నా చేస్తా
ఉహు రొట్టలు కాల్చడం వచ్చా నీకు? ఆ మాకు రాదు మాకు రోట్టెల్ గడిచిన చిన్ని చిన్నగా అయితే చాలు చపాతి సైజలో అయితే చేస్తాను. ఇంక అంతకన్న పెద్దగా రాదు నాకి అది నిదానంగా టైమ్ బడుతుది నాకి ఉమ్ ఆ చపాతిస్ అది ఎట్లా చేయాలన్నా కూడా నాకు కొద్ది టైం పడుతది. పిల్లలు ఫ్రీగా ఇంట్లో ఫ్రీగా ఉంటేగిని పోతా ఆహా పిల్లలు ఫ్రీగా ఉండడం మా ఆయన ఫ్రీగా పిల్లలు నిలుచుకుంటే గినా నిదానం
ఆహా ఆ
ఉఊ
మేమంటే రైస్ తక్కువ కదా ఇంకా ఇక ఇవే చపాతీ, రొట్టె ఇట్లా దోశలు ఏమైనా గానీ వెరైటీ ఇంగన్నీ రైస్ చాలా తక్కువ ఉ
ఉహు అవును మిన్ రైస్ కంపల్సరి చేయాల ఉహు డైస్ నేను కంపల్సరి రెండు మాకు అత్త, మామ ఉంటారు కదా వాళ్ళకి రైస్ పెరగన్నంలో కన్నా కూడా కావాలా వాళ్ళకి
అవునవును కంపల్సరీ కావాలి ఉ
పెరుగన్నం కావాలంటారు వాళ్ళ కోసం ఒక గ్లాస్ అన్నా పెట్టాల ఇగ
అవునవును మా ఆయనకు కూడా అంతే అంటే మార్నింగ్ ఉన్ మార్నింగే కొంచెం ఎక్కువ చేసి పెట్టేస్త పక్కన మ్ ఇంకా ఆయన ఒక్కడే కదా తినేది రైస్ అనేసి ఇంక నేను తిననా నై టైమ్స స నైను కళ తినాలనుకుంటే ఏదన్నా ఇట్లా రొట్టే అవన్నీ ఉంటే గిన ఆకలేస్తే గిన తింటా లేదంటే తిన్ అసలు
అవున్
మ్ ఇంగ ఆయన కోని కర అంటే పెరుగులోకి కంపల్సరీ కొంచెం రైస్ మార్నింగ్ చేసింటే పెడతా తీసి పెడతా లేదండి రైస్ చేయలేదు దీంట్లోనే అడ్జస్ట్గాందన్న తినేస్తాడు.
మ్హ ఒక్కడిక చెయలేట అది ఎద్ది కొద్ది చేసినా కూడా హదే అది ఒక్కడికే చేయాలంటే ఇంత కొద్ది దశం మిగులుతుంది అది
చనా అసలే నాకైతే ఇంకా అదేమో ఒక పెద్ద యుద్ధం చేసినట్ల మార్నింగ్ ఒక పు వెరైటీ ఆఫ్టర్నూన్ ఒక వెరైటీ, నైట్ ఒక వెరైటీ ఉండేది ఇద్దరు మనుషు ట్లమే మళ్ళీ
ది తోలేనా
మూడు పూట్ల చేయాల్సిందే అది నా తప్పే ఫస్ట్ నేనే అట్లా అలవాటు చేసినాను. ఇప్పుడైతే ఇంగ నాకే నరకం అనిపిస్
మనం ఫస్ట్ ఏదో బా తిన్నళ్లే తిన్నలేదు చేసుకున్నాలో వందమురి తింటవా
ఆ మనం తినేకే కదా అని చేసి పెడతాం ఎప్పుడన్నా ఓసారి అల్పోచ్చింది. కొంచెం బాగలేదు ఏదో పొద్దున్నే చేసిన్నేది ఉంది తింటావా అంటే నేను తిన్ను దాంట్లోకి నంచుకోవడానికి ఏదైన్నా చేయలేం టమ్లెట్ ఏసి ఇట్లా ఏ ఓటి వంకలు పెట్టదే పెడతారన్
ఆ అ ఆమ్లెట్ తినేది వెజ అది ఉల్లిగడ్డ కట్ చేయలా, పచ్చిమిర్చి కట్ చేయ్యలా అదంతా కలుపుకోవాల మళ్ళీ అవన్నీ కడగాల అదంతా పెప్సీథింగ్ గాలే ఆమ్లెటు
పోనన్న అట్లన్నా మీరు వేసుకుంటారా అన్ని కల్పిస్తా అన్న ఆని కలిపి అని అంటారు ఫస్ట్ జో అన్ తర్వాత సర్లే చేసుకుని కట్ చేసినాను వె ఆ అనింటే ఇది ఎట్ల ఎట్ల ఎట్లా తిప్పాలా అని అంటాడు వచ్చి ఇంక అంగ ఆ కొంచెం నాని ఇంగ నేను చేస్సె అయిపోలేదా తనకు ఓ పని చెప్పి మళ్ళీ నేను రెండు పనులు చేయడం ఎందుకనేసి ఇంగ నేనే చేసి
ఆ అది మంచి పనిలే మళ్ళీ వల్ళదంతా తవ్వాలంటే కరేక్ట్ చేస్సె వాళ్ళు మనకి ఇంకొక పని జేయల్ది.
ఎంత బా చెప్తాడో మా ఆయన అయితే ఇట్ల ఇట్లా చెయ్యి అని చెప్పిన గాని ఇది ఇట్లా రాలేదు ఇట్లా ఎట్లా తిప్పాలా ఇది అని ఇంకా రివర్స్ మాట్లాడు తడా ఇంగా అప్పుడే అర్థమయిపోతుంది. మాటల్లో ఈ నీకు చేయాలని లేదు ఇంగ నేనే చేసి పెట్టద
ఆ గ్యాస్ అంత గబ్బు లేపుతారు ఓ సామాను వాడుకుని నాలుగు సామానులు వాడుకు
వాడతారు మనకి ఇంగా పనికి ఇంకో రెండు పనులయితాయి. మ్ దాని బదులు మనమె ఏసేది బెటరు
మ్హు అంతే వాళ్ళు మన ఐష్ చేస్తారు మనము ఆ ఐస్ లో కరిగిపోయి వాళ్ళు జెస్
ఆహు ఐసులో కరగిపోయేది ఏం లేదు గాని నేను ఇంగా చేయకపోతే ఇంగ ఏ ఓటు మాట్లాడతాడనేసి నేను కంపల్సరీ చేస్తా
అవును లే
సరే నావే చేయలేదు తినేకి అది చేయలే ఇది చేయలే అని అంటారు.
ఆ
నే పొద్దు నుంచి ఇంటి దగ్గర ఉన్నదే కనిపిస్తదే కాని మనం ఏం పని చేసింది, ఏం చేస్తున్నావ్ అని ఏం తెలీదు
ఆహా అది కనిపించదు వాళ్ళకి మనం ఇంట్లో ఉండేది ఒక్కటి కనిపిస్తది.
నువ్వు ఇంటికాడే అన్నావ్ పొద్దునుంచి ఏం పని చేసినావు వండి పె ట్ట లేవా అని అంటారు.
ఆ అదే జెప్ న్న నేను కూడా నేను ఒక పన్న మంచిి బిల్ అంతా మిగిలిస్తున్నాను నీ నువ్వు అంత చులగనగా చూడొదు నీమీ చెప్తా ని మా
ఓసారి అయితే ఇంకా నాకి కోపం వచ్చినప్పుడు ఇంకొక ఆయమ్మ నాయనా చేసుకో అమ్మే ఇట్లా చేేస్తాది నేను బయట పని అన్నా చేస్తానంటది అన్నా అని అంటాది నవుతా నవ్వుతా అంటే ననేే ఎగలేకున్నా ఒకకాయమ్మని చేసుకొని నేనేం చేసేది ఆయమ్మయిని ఇట్ల చేచ్చే అని అంటాడు
అంటే నీక అంత ధైర్యం ఉంద్ లే వేరే ఆమె చేసుకున్న దైని ముందే నమ్ముందర అని చెప్పాల్సింది
నేనే అంటాను ఆయన్ని ఆయన అట్లా మార్చ మాట్లాడు కదా ఇంక తెలుసు ఆయన నా మీదనే డిపెండ్ అయినాడని తెలుసు పూర్తిగా నేనే అట్లా సిల్లీ గంట ఇంకొక ఆమ్ చేసుకోన్నాకి ఈ పని అన్న తప్పపోతుది అని చె నా నేను చేసుకోలే తల్లి నైన్ నేనే క్లియర్ అంటాడు
అవును కరెక్ట్ మ్మ్ వాళ్ళు అలా చేస్తారు మనం విసికిస కోసం అట్లా చేస్తారు వాళ్ళని
మ్మ్ మాయన అైతే ఇంక చానా చిన్న పిల్లల్లాగా చేస్త వస్తాడు మా ఆయన ఓసారి అనిపిస్తుది ఎందుకు దేవుడు ఇట్లా చేసినాడు నాకుకి ఈయనే నాకు చిన్న పిల్లలులా ఉన్నాను నాకు పిల్లల అయితే ఈయ నేను ఎట్లా ఉంటానో అబ్బా ఈ పిల్లలతో ఈ నాతో ఎలా చేయాలో ఏమో ఈ సంసారం
అవును అవును ర పిల్లలయితే ఫుల్ పని ఉంటద అక్క నాకైతే టాతర్ అనిపిస్తుంది త్రీ ఇయర్స్ అని చెప్పి పాపకి బాబుకిి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ పెట్టినా నేను నాకు చాత కాదు మెయింటైన్ చేసేకి చూసేకి ఇప్పుడు మల్ల ఆ పాప చిన్న పాప మళ్ళీ ప్రెగ్నంట్ మళ్ళీ డెలివరీ అయితే మళ్ళ ఆ పిల్లల్ని చూడాలి అన్ని చూడాలి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ పెట్టిన నేను
ఆ చాలా మంచి పని చేసినారు ఎందుకంటే పాప నడుస్తాదా కొంచెం ఆ పాప ప పనులు ఆ పాప చేసుకోవడానికన్నా అయితాదా ఆ అల్లరి కూడా కొంచెం తక్కువ అయితది చాలా మంచి పని చేసినారు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ పేటి
ఇం అప్పుడుమ ఫ్రీ స్కూల్ పోయి వన్ ఇయర్ అంతా కంటిన్యూ చేసినాక మళ్ళీ కన్సవ్ అయ్యి బాబు ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు
అవునండి అయినట్ల గ్యాప్ ఉంటేనే పిల్లలు కూడా బాగా మనించి ఆరోగ్యంగా ఉంటారు
ఉ అది కరెక్ట్ డాక్టర్స్ కూడా అట్లా కొంచెం మీ ఎంత గ్యాప్ ఇస్తే పిల్లలు అంత షార్ప్ గా పుతారు అంత యాక్టివ్ గా ఉంట పుడతారని చెప్తున్నారు డాక్టర్స్ ఆ ఇట్లా డాక్టర్ కూడా అట్లా చెప్తారు మెడి గ్యాప్ ఇవ్వాలి వెంట వెంటనే ఇది కాకూడదు అని చెప్తారు
ఉ మనకి ఆరోగ్యానికి దెబ్బతది దెబ్బతింట ఉంటుంది అట్లా చెప్తారు
ఇంకా కొంతమంది నాకైతే రెండు నార్మల్ అయ్యండేది సిజరింగ్ అయిన వాళ్ళు అయితే ఇంకా దెబ్బ తింటారు మా పక్కన ఉషాక్క అని ఉంది ఆ అక్క ఫ్రెండ్స్ పన్ చాన పెయిన్ అనుభవిస్తదే
అవునవును ఇప్పుడు ఏం అనిపించదు కాని ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అయిపోతుందంట
ఆ అక్కిప్పుడే ఆ అయకిప్పుడే తొండడుతంది ప రెండు సిజెరియన్ అయినాయ ఇప్పుడే తండ్లడుతంది ఆయక్క
అంటే కొంతమంది ఒంటికి బాగా వంట పడుతాయి ఏమనిపించదు కొంతమందికే అట్లా పెన్స్ ఎక్కువై పోయ్యేటియి ఏ పని చేసినా కని కొంచెం భారంగా అనిపించేదనిపిస్తది
పల్రు ఎక్కువ పిళ్ళోళ్ళు పట్కోవడమే ఆయక్క సోల్పోతది
అవునవును ఆ ఓకే థ్యాంక్ యూ అండి